హలో
ఎంచేస్తున్నావ్
నేమ్ మరి కాలినో
కాది తిన్నావా
మ్మ్
మీ వాయిస్ సరిగ్గా వినపడట్లా
ఖండం
ఆ ఇప్పుడు వినపడుతుంది
మ్మ్ చెప్పు ఎంచెత్తాన్నావ్
నేనుగునా కాలీ ఎంచెత్తాన్నావ్ నువ్వు
ఏంలేదు ఇంకా కొత్త తిన్నా
ఇంత సేఫా
ఆ అప్పుడే
మ్మ్ టాబ్లెట్ వేసుకున్నావా
మధ్యానం ఏమి లేవు
పొద్దునా
పొద్దున వేసుకున్నా
మల్లా నైట్ ఉందా ట్యాబ్లేటు
మ్మ్ నైటుంది
స్నానం చేసి దోషం పెట్టుకోవాల
మ్మ్ చెప్పు
ఇప్పుడు లేదే మార్నింగ్ ఇస్తా
ఏం లేదు బోలు తొముదామని తోముతాంది
నువు గూడా పోయి ఒక చేయ్ ఎయ్యొచ్చుగా
మ్మ్
మళ్ళ కొత్త పనయితదా
లేదుగా
ఫోన్ చేసినవా మీ అమ్మకి
నిన్న చేసింది మా మమ్మీ నైట్
ఏమన్నాడు
ఇప్పుడే రాడట ఫస్ట్ కొత్తడట
ఫస్ట్ కా
మ్మ్
ఏమైంది వాయిస్ అట్లాస్తాంది
ఏం లేదు
మరి
మ్మ్
మరి వాయిస్ అట్లాస్తాంది
ఏం లేదు ఉమ్
చెప్పు ఇంకా
చెప్పాలి ఫోన్ జేసినవ మీ ఇంటికి
దిగలే చేయాలె నైట్
ఊమ్
చేయ్యాల నైట్
ఉ హు
స్నానం జేసి ఫోన్ జేయాలె
ఊమ్ హాస్టల్ ఫీస్ గట్టినవా
ఆ కట్టిన
ఎప్పుడు గొట్టిళ్ళు
కొట్టిన
ఊమ్
పొద్దున
ఉమ్ హు
పొద్దున గొట్టిండు నేనెంబటె కొట్టేస్న
ఉమ్ ఇగ ళ్ళేదా కాలేజ్ మా చెల్ల వాళ్ళకి ఇయాలుందట
అవునా
ఇయాలా అది ఎల్లో డే అని ఉంది
ఎంటిది
ఎల్లో డే
అంటే
ఏముందోది ఏమో మరి ఎల్లో గురించి ఎల్లో డ్రెస్సెస్ తెల్వదు
అంటే అంటే అందాద ఎంతుంటది
ఉంటది గావచ్చు ముప్పై ఇరవై
అయితే ఉంటయిలే అలాంటివి
ఊమ్
ఎల్లో డే గ్రీన్ డే అని ఇగ బెడతరిగ
హ్మ్
అంత గ్రీన్ గ గట్టినప్పుడు ఏదోక్కటి పెట్టాలిగని పెడతరు
హ్మ్
అవును మీ పిన్ని వాళ్ళు వస్తాల్లా మీ పిన్ని వును మీ అన్న
రేపొత్తరు గావచ్చు
ఇయాల రాట్లే
ఉమ్ హు రాట్లేరట ఉమ్ మొన్న మా అన్ననే తోలొత్తానన్నడు మా బాబాయ్ నడిగితే మా బాబాయ్ నమ్మలే ఇంటి వరకు తొలత్తా అంటే బండి
ఆహ
మళ్ళ తోల్తడో ఏనన్న పడేత్తడో అని వద్దన్నడు మల్ళ తర్ అదే ఇక్కడ ఒక ఊరు ఉంటది ఆ ఊరు దగ్గర బస్సులు ఆగుతాయి ఆడ దింపు ఉ బస్సెకి పోతదని అన్నడు
ఉమ్
మ్ అంటే ఇగ అడికిపోయి దింపి దింపిండు దింపిన తర్వాత నిన్న బస్సులు బస్సులు నడవట్లే
అవునా
మ్ నావయితే ఇగ నడవట్లేదు నడవలేదట నడవలే మరి
నిన్న బంద్ అని చెప్పాను కద దానికే అన్నిట్లోనించి
ఆ అయితే సరే ఇగా నేను ఆటోకి పోతా అని ఫోన్ చేసి చెప్పిన వాళ్ళకి
ఆ
లేపోతే మా బాబాయ్ మళ్ళా ఫోన్ చేసి మెల్లగా తీస్కక మళ్ళా ఆటోకి ఏం బోత గాని చెప్పి పంపించిండు
నమ్మకం వచ్చింద అప్పుడు
మ్ ఇగ వచ్చింది ఈడకి మంచిగనే తొలిండు కానీ ఏమో వాళ్ళు భయపడతాల్లు
నువ్వు భయపడలే
నేనేం బయపడ్లే
నమ్మకం అంటవ
హ్మ్ అట్నే ఇగ మా చెల్ల వాళ్ళ ఇంటి పోయిలట ఇగ మా చెల్ల వాళ్ళు అసలు ఒనీత్తలేరట
ఇప్పుడు ఎక్కడన్నారు
మా చెల్ల వాళ్ళని కలిసిపోదమని పోయిండు మా ఇంటికి వచ్చిండు దింపి ఇగ ఇద్దరు బండెక్కిలట మ్ బండేక్కిళ్ళట దిగమంటే అసలు దిగుతలేరట ఏడుతాలట పోతా అంటే చాలా సేపు ఏడిసిల్లట
వామ్మో
ఉమ్
ఇగ నువ్వు ఓతే ఇగ
నేను బోతే కూడ ఏడుత్తరు ఇగ అయితే నిన్న పొద్దున ఫోన్ వీడియో కాల్ చేసినం మా చెల్ల వాళ్ళకి
ఆ
ఇగ మా పిన్ని వాళ్ళని మా అన్నని నన్ను అందరిని ఒక కడుగుసింది మా చెల్లె అందరు ఎక్కడున్నారని అడుగుతాంది
ఇగ ఎడుత్తది ఇగ
ఆ అడిగితే మేమ్ పిక్నిక్ వచ్చిన అని నేను జెప్పిన ఖతం కళ్ళు ఇట్ల తలకాయ ఇట్ల ఉంచి కళ్ళు మీదికి పెట్టి మూతి వంకర దగ్గరికి పెట్టింది పెట్టి అలిగింది
నువ్వుగ చెప్తాలేవా మరి
ఉమ్ అప్పుడే డౌట్ వచ్చింది మేము అందరం ఒకకాడ ఉంటే పాపం దానికి అందరితోని ఉండాలని ఉంటది ఉ అయితే అలిగింది మళ్ళ ఫోన్ చేత్తో మాట్లాడట్లేమో పిన్నే మాట్లాడింది
ఇంగా మాట్లాడుతుద
హు అయితే ఈ మా ఈ పిన్ని వాళ్ళ ఇంటికి అది ఉన్నడు జూడు తమ్ముడు ఒక్కడ
ఆహా
నిన్న నన్ను దింపినన్న వాళ్ళ తమ్ముడు
ఆ
అయితే ఆ తమ్ముడు వాళ్ళ ఇంటికి పోయిండు మా చెల్ల వాళ్ళ ఇంటికి పోయిండట
ఆ
అయితే మా పిన్ని తీసుకురమ్మ వాడు ఇంటికి పోత అంటే మా పిండి తీసుకురమ్మని చెప్పిందట దాన్ని కూడా
ఆ
బ్యాగులో ఒక డ్రెస్ పెట్టుకున్నడు ఆ క్లిప్పులు పెట్టుకుందట
ఆ
అన్ని పెట్టుకని మంచిగా సదరుకుందట ఇగా పిన్ని ఈ పిన్నేమో వద్దంటాందట
అయ్యయ్యో
ఉ ఇగా వాడు ఇగ వదిలేసిపోయిండు తీసుకుపోతారని అను కున్నాడు వాడు కూడా
అట్లా రెడీ అయ్ మొత్తం రపోందక తీసుకోక మస్ బాదనిపిస్తది
వదిలేసిండు మల్లవాడు ఎందుకో వచ్చింది తర్వాత కొన్ని నేలు తరుతే అప్పటి దాకా గుర్తు పెట్టుకొని వాని మాత్రం మాటాడట్లేదు అట అందర్తో మాట్లాడతాంది కాని
ఇది కా పాపం ఆయన ఏ
తీసుకోపోలేదని ఏడుత్త ఘోరంగ ఏరిసిందట చానాసేపుదాకా
పంపి ఎందవుదు ఫస్ట్
ఉ అయినా కూడ ఇట్ల గుర్తు పెట్టుకుంటది అది
కథ మంచిగ ఉన్నది
ఉ మీ పిన్ని ఉన్ ఈ పిన్ని ఉన్నదట వాడు బస్ ఎక్కంగానే వండుకుంటాడు ఇది ఎక్కడనన్నా తప్పిపోతది అనుకున్నది కావచ్చు అట్నే ఉన్నదట విడి బస్ ఎక్కంగా నిద్రపోతాడో వద్దురా అని చెప్తాడుట మా తెల్లకి మా చెల్లి ఏమో పోతా అంటాన్
పాపం కొత్తగా అయ్యయ్యో అప్పుడే చెప్పేసాయాలి
చెప్పినాయన పో దానికి సోకు ఎక్కడికన్నా పోవాలంటే ఊర్లకి చెప్పంగానే ఉత్తగానే అన్నట్టున్నది ఆపిని ఫోన్ చేసి ఉత్తవార మా ఇంటికి అని కతం సదరకున్
కథం కృషిష
ఉ
ఎంత బాధ పడ్డదో పాపం
ఉహు ఆ తిన్నద అయితే ఎక్కడ ఇవాళు ఎక్కడ పోయినా స అస్సలు వత్తవ అంట కూడా రాను అంటవి
నాకు ఎవ్వలతోటి సంబంధం లేదు నాది నాకే కావాలంటది
మ్మ్ వాళ్ళ మమ్మీతోనే ఉంటది
ఇంక వేరే ఎవళ్ళ దగ్గరకి పొద
అంటే ఇప్పుడు మా పెద్ద చెల్ వత్త అంటే ఇది కూడా వత్త వత్త అంటది
అంటే ఒక్కతే రమ్మంటే రారా
రాదు అసలు రాదు
వావ్
అస్సలు అంటే అసలే రావాల వాళ్ళ మమ్మీ దగ్గరనే ఉంటది ఏడుకన్న పోయినా కూడా ఎత్తుకొని పోవాలి బయటికి పోయినా ఏడి పోయినా
ఎత్తుకోనా
మ్మ్ నడవదు
ఇంకా ఎత్తుకొని పోవాల్న
మరి ఏనైతే మంచిగా నడుతది సరే తి మరి ఇగ బాయ్
బాయ్
మ్మ్